చెప్ ఐషు
చీ వై యు ఆర్ కాలింగ్ హలో
ఎ
హలో హలో
హలో హలో హలో హలో
ఆ
ఆ లాస్ట్ లో నాకు తెలిసిందయితే
ఉమ్ నాకు ముందే తెలిసింది కానీ దాన్ని అంత సీరియస్ గాతీసుకో అయ అస్తయ అ ఎ అనుకున్న
ఊమ్
సో ఇప్పటి నుంచి మనం కూడా కొంచెం కొంచెం తక్ తగ్గిచ్చేద్దాం ఒక్కేసారి తగ్గికోకుండా ఒకేసారి తగ్గికుండా కొంచెం కొంచెం స్లోలీ స్లోలీ
క్యారక్టర్ బ్యాడ్ అవ దీ
అదయితే
నాట్ ఓన్లీ అబౌట్ యూ అది చె తినాలి అని అన్నాడు విష్ణుపై ఇంకా దాని గురించి సేమ్ డిస్కషన్స్ ఆ అమీర్ అన్నాడు మీకు చూడు నువ్వు కూర్చోవడం ఖచ్చితంగా అంత అవసరం అంటావా అన్నాడు యాక్చువల్లీ నాకర్థం కాలా త్రివేణి వాళ్ళ బెంచ్ గురించి అనుకున్న ఏ ఎందమ్మే ప్రతి రోజు ఆడ బెంచ్ గురించి మాట్లాడ తరు సరే అయితే నేను యాడ కుచ్చోల్లో చెప్పండి ఆడికే తింటాండ్ర
మ్మ్
సీరియస్ అయితాంద అన్నాడు అంటే చోల్లా మీరు అందరు ఉక్కిరిబిక్కిరి ఉన్నారు కదా అన్న నార్మల్ గా దాని గురించి కాదు ఫుడ్డు తినేకి అన్న ఫుడ్ తినడానికి పాటికి కుచ్చోలేక పో తనా అంటే పాటు చోలే గట్టిగా అర్చు
ఇప్పుడు చూడు నువ్వు మా బెంచ్ లో వచ్చి కూర్చున్నానుకో ఫోర్ మెంబర్స్ ఎందుకు ఇర్కొని ఇర్కొని ఇక్కడికి రా అంటారు అవునా కాదా హలో
ఆవు ఆవు ఉన్న
వాణి ఉంటే ఇప్పుడు రేపటి నుంచి ఇది ఏంది వర్క్ షాప్ సో మనం క్లాస్ లో ఏముండం సో ఉయ్ ఆర్ సేఫ్
ఎస్
మ్మ్
అన్న మండే అట్లో డైలాగ్ చెప్పింది గుర్తుంద ఎగ్రేస్ అశ్విని ఎగ్రేస్ తెచ్చినప్పుడు నేను ఒకరు నా లైఫ్ లో ఉండాల దాని ఆ వాళ్లే లేద్ ఎటు వాయిన్లో మరి ఆ ఈ బన్ని ఎందుకు మానేయాలి అయి తినేస్తున్నా అన్ చెప్పి ఎగ్ రైస్ తిన్నది అట్లే ఎగ్ రైస్ తిన్నపుడు నేను ఆ అది హృదయ్ గురించి అను తిన్నా నేన్ తెలుసా
మళ్లి ఇంకెవర్ గురించి
ఏమో నాకేం తెలుసు ఈ పిల్ల ఉండకూడదు అనుకున్నప్పుడు వాడితో ఎందుకు తిరుగుతుంది
అదే కదా
ఉమ్ నిన్న కూడా కన్పిచ్ మరంటా
ఆ ఆహా
కాకపోతే వాడుంటే షాట్స్ సెక్షన్ సుశాంత్ ఉన్నాడు కదా వాడ్ పక్ సేల్ ఉంటే ఫొటోల్ తీయనియర్ అట్లనే నీకేం పీకే పన్లేదా అన్నట్టు తిడ్తాడ్ ఆ పిల్లను అందుకే సుశాంత్ నిన్నడు అందుకే నేను ఫోటో తీలేద్ తెల్సా
ఉ
ఏ చూష్న నేన్ ఎక్కడ తిందోలేదో
అయితే మొత్తానికయితే మంచి మంచిగా ఉన్నాయి మీ క్లాస్సులో అందుకే బ మంద్ క్ల సొ మికు ఎల్ బి సి అంటే హై రేంజ్ లోనే ఉంది ఫ్యాకల్టీ కాడా
పర్లే పర్లేదని
మన క్లాస్ సో ఎల్ఇస్ అంటే ఒక పేరు ఒక బ్రాండ్ ఢిల్లి
ఇన్క్లూడింగ్ విజయన్ సార్ ఎందర్కి అల్సొ
వావ్
మ్మ్ తెల్సై హెచ్ ఒ డి కే తెలిసిందండి అసల ఆ పిల్లకి ఎంత ధైర్యమండి అసల్
అసలు ఏ మోకం బెట్టుకొని ఒస్తది ఆ పిల్లా.
పోదు ఇప్పుడికి ఏ రోడ్డు మీదొ ముందు ప్రసాద్ సార్ చూస్తాన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఏ హెచ్ఓడినో, ప్రసాద్ సారో చూస్తే అసలా పిల్ల పరిస్థితెంది వైష్ణ .? !
హ్మ్ అయినా వాళ్ళిద్దరు ఏమొకం పెట్టుకొనున్నారు! చీ. ఊఊ.
కొన్ని అడుక్కుతినే బ్రతుకులంతే.
అంతే. ఊహ్మ్ సర్లే, రికాడ్రాయలేదా నువ్వు? !
ఆ.
రికాడ్రాయ్లేదా నువ్వు?
ఐయాం నాట్ ఇంట్రెస్టేడ్ టుడే. ఈరోజు మిస్సవ్వు గానీ, కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూద్దామనీ.
ఆహా.
అనుకుంటూనే ఉన్న ఇంగా.
చూస్తావా నా కిడ్నీ ఎమో చూ. తాము, మా పీజీలో ఉంది గదా. ! ఫస్ట్ సెక్షన్ బా పాపా వాళ్లిదరికి కార్డు ఇచ్చ్. ఫుల్ రాద్దామా అన్కుంటాన్న. మళ్ళా ఇంటికీ అన్ని బుక్కులన్నెత్కొన్ పోయే అప్పుడు అనేసి
ఏ ఉగా. ఇంత వరకు రాయకుండా ఏం జేస్తావేం, ఈరోజం
వెన్సుడే బోతా నేను, నేను వెనస్డే పోతా ఈ రోజు వెన్స్. డీ. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే.
సండే ఉంది వైషు మధ్యలో.
అంటే మనకింట్రెస్ట్ ఉండదు మనకీ. నా కన్నడ మతాడ్ బేడా తెలుగు మా. టాయీ.
క్యబిడ్స్ స్వారీ. వాళ్ళు, కాదు ఇప్పుడు నాకొ డౌట్ మనం మా. మేడమ్ ప్రతిదీ వాళ్ళీంటాంటారా!?
అంటే స్టార్టింగ్ వింటారని నేను అనుకుంటున్నా తెలియదు మో తనకు వినేదైతే వింటారనుకుంటరబ్బ అవి ఊమ్మ్ ఆ ఉంటారనుకుంటా
అనుకుంటారా
యా
ఇప్పుడు నేను నాగ్గూడ తెలీదు నాకసలేం తెలీదు ఇప్పుడు కట్ చేసినావు కదా నువ్వు కాల్ నువ్వు
అంటే ఒక్కొక్క కాల్ వచ్చి లెవెన్ మినిట్స్ అట్లా ఉంటాయా
లెవెన్ మినిట్స్
మొత్తం ట్వంటీ కాల్స్ ఉంటాయి. ఫోర్ డేస్ లో కంప్లీట్ చేస్తే మన టాస్క్ అయిపోతుంది. నీక్కనిపీయదు ఎందుకంటే నీకింగా టాస్క్ అసైన్ చేయలేదు వాళ్ళు ఇంకా ఇప్పుడే కదా రిజిస్టర్ అయ్యావ్. మేబీ టుమారో అట్ల వస్తది నీకి
హూ ఇప్పుడు నీకు నువ్వెన్ని కాల్స్ మాట్లాడావ్
ప్పుడు ఒక్కొక్క కాల్ కి హండ్రెడ్ రూపీస్ అన్నాడు నేను నీకు కాల్ చేస్ పగలా? నీకీ హన్ నాకు హండ్రెండ్ వస్తోంది నీక్ ఎయ్ తిను నాతో మాట్లాడినందుకు నీకు ఎనబై రూపాయలు ఒక్కొ కాల్కి.
హ్మ్
హ్మ్
కరక్టే
హ్మ్
అర్థమైనట్టే ఉంది.
హ్మ్
హ్మ్
ఇంకా
హ్మ్ పడుకునేది ఇంత ఫాస్ట్ గానా ఎవర్ని పట్టుకొని ఏటడుగుతున్నావ్
ఇంకెప్పుడు పండుకుంటావు పదికా చీ చీ పన్నెండుకా ఒంటి గంటకా?
రాత్రి పన్నెండు అయింది.
హ
రాత్రి పన్నెండైంది పడుకునేసరికి
ఆహ
చెప్పినా కదా రీజన్ కూడా
ఏ లేదే నాకేం చెప్పలేదే, చెప్పలేదే ఆ లేదులే చెప్పలా
నీకూ ఇప్పుడేం లేదన్నావ్ అర్థమయింది
ఏ టాపిక్ చెప్పు
ఆ రూమ్ లో ఓ
హు ఆ వాళ్ళు బయటికి వెళ్ళారు అని చెప్పావు
బయటికి వెళ్లారు నిజం బయటకి వెళ్నారని చెప్పినాన గొడవ జరిగింది అని చెప్పినా
గొడవ జరిగింది మళ్ళా ఈ రోజు మార్ న్నింగ్ బయటకి ఎళ్ళారు చెన్నైకి ఎళ్ళారు అండి టా
చెన్నైకి ఎళ్తున్నాం చెప్పినారు అంట కదా
ఊ
ఇంట్రెస్ట్ లేదు వే చిన్న నిజంగా నిజం చెప్పాలంటే
ఉమ్ సదుకో నువ్వు
తా ఆలోచించుదు దాని పెంచు
చదువ్వు వా మళ్ళీ
ఎట్లా చదుత్తావ్ ఐషు ఏం లేకుండా
బుక్స్ ఉన్నాయి కదా
ఏ నా బుక్కు ఆ ఏది స్లూకించినా చదుకొని బాగు పాడు
ఊ
ఆ సాయి యశ్వంత్ బాగు పడు పాడు
ఉమ్
ఆడు బాగు పడూ నేను బాగ పడను
నేనూ ఈఎస్ ఐ ఒకటీ ఏస్ అసైన్మెంట్ అన్నా రాద్దాం అనుకుంటాన్న
మనం సెకండ్ అసైన్మెంట్ పెట్నాం కదా
అవును ఎట్లా అవి ఉన్నాయి కదా సో దాన్ని ఇల్లే చూసి రాసేద్దాం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని సేమ్ అనుకుంటున్నా
ఆ ఉన్న పిడిఎఫ్స్ థర్డ్ యూనిట్ వర్కే
ఆహా ఇఉన్నాయి కదా టాపిక్స్ పెట్టినారు కదా ఈ ఫోర్లో శృతీ పెట్టింది కదా
అవున సరే ఏ పో మూవి రూల్స్ లో పప్ స్కూల్ ఫ్రెండ్లీ బాలేదు క్లారిటీ లేదు పిక్చరు ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టూ సీ లైక్ థిస్ హెచ్ డి రాదు అట్లా ఎట్లా పెడితే అట్లా పెట్టుకోడానికి ఇలా ఎట్లుందో చూద్దాం వల రాసుకున్నాచ్చ అ
పాట పాడొద్దు కానీ చచ్చిపోలు అనిపిస్తుంది
ో న ఎంత పాడుతా వైషూ ఆ బాగుంది
అవును వాణి ఏదో జన్మలో సింగర్ అయిన్నా
ఆ
ఉ
ఎందుకు పో వైషూ
హ
నువేం అప్డేట్ అయితే
ఓహో అప్డేట్ చే్యను పస్లుంట
ఎపోయి
ఏమింటి
జ నాకు తెలికుపోయా
ఓహో తెలుసుకో ఇప్పుడు నేను ఎట్లయినా ఈ రోజు ఈఎస్ఐ ఒకటి అసైన్మెంట్ రాసి పడుకుంటాను
మొత్తం కంప్లీట్ చేసి
హ
కంగ్రాచులేషన్స్
యా థ్యాంక్ యూ థాంక్యూ ఇంకా
చెప్పాలా
నువ్వే చెప్పాలి
అంటే నాకొ డౌట్ ఇప్పుడు ఇప్పుడు నేను నితో మాట్లాడతానగదా రేపు మన టాస్క్ అదే నైన్ తరువాత త
అది తెలీదు అది మనకు చూపిరు నువ్ నువ్వు మా ఎంత మందితో మాట్లాడినావు అనేది చూసిండవ్ దా కూడాడు చూడద అంటే నువు ఇప్పుడు నాకు ఎవరైనా కాల్ చేసినారనుకో అది నాకు చూపిదు జస్ట్ నా టాస్క్ ఏమి నేను ఇరవై మందికి ఫోన్ చేయాలే అనేదే నాకు స్
ఉ
అది కూడా ఈ యాప్ ఉండే వాళ్ళకు మాత్రమే ఆ కౌంట్ ఏం లేదు అడ వాళ్ళు అడ కౌంటింగ్ అదే చూపిస్తాంది నిల్కుది కాదు క్లాస్ లో చెప్పకోలేద నీ గురించి
అ మాట్లాడుకుందాం లే రా రెండు రోజులు ఈ కాదు కాదు ఈ వర్కుషాప్ అయిపోయిన ఆ
ఆ
మా జాతి రత్నాలు బెమ్చులు కలుపుతారంట
వావ్ సూపర్ సర్లే వాణి నేను మళ్ళీ చేస్తాను అంటే కిందకి పోయేసి బుక్కు తెచ్చుకుంటా
సరే సరే బై బై